జ
హెలో హలో
హలో
హలో ఆ చెప్ పబ్బాయిని చేస్తున్నావ్ తిన్నావా
ఆ తిన్నా నువ్ తిన్నావా
ఆ నేను తిన్నా ఏం కూర
టమాట చెట్నీ
అవునా పచ్చడి టమాటా పచ్చేడ ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళార
ఆ ఎళ్ళారు
హ ట్టలే నభ
కమ్మనె మ్ ఆ
హెలో
నువ్వే చెప్పాలమ్మ
ఏమైనా విశేషాలు ఏమైన ఉందా
ఆ నేను కారేపల్లి
నె అక్కడె చదువుతున్న
అ ఆ అటే
హాస్టలా లేకుంటే
రోజు ఆటో కెల్లి రావడమే
ఆహా అక్కడ ఎంతవరకు చదువుకున్నావ్
అక్కడా ఇంటర్ ఆ
ఇంటర్ వరకు చదవకుండా ఏం గ్రూప్ తీసుకుంటన్నావబ్బా
డీసి తీసుకున్నానబ్బ సబ్జెక్ట్స్ ఉన్నాయి కామర్స్ కామర్ సి సి
అ
ఎకనామిక్స్ తెలుగు ఇంగ్లీష్ మొత్తం ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి హ్మ్ మ్మ్
అహ ఏ ఇయర్ లో చదువుకున్నవ్ ఏ ఇయర్ లో
నేనా టూ థౌజండ్ నై ఎయిటీన్ హ్మ్
డిస్టర్బెన్స్ ఉంది
మా చిన్న నాన్న ఉన్నాడు నా పక్కన
డిస్టబెన్స్ ఉండకూడదబ్బా
ఊహూ
అట్లే హలో
ఆ అక్క
పిల్లలు ఏం చదువుకుంటున్నారు
పిల్లలు ఫస్ట్ క్లాస్
కయించన్
హ్మ్ ఒకరేమో యూకేజీ ఒకరేమో ఫస్ట్ క్లాస్
ఎక్కడ చదువుకుంటున్నారబ్బ వాళ్లు
డోర్నాకాల్ బ్రిలియంట్ స్కూల్కి పోతున్నా
బ్రిలియంట్ స్కూలా ఫీజ్ ఎంత
ఇద్ ఇద్దర్ దిల్ యాభై
యాభై యూకెజికి ఎల్ కేెజికి
ఆ
ప్చ్
హలో ఎటెల్లినవ్
ఆ పని అయిపోయింది ఇంట్లోనే ఇంకేం పని ఉంది
ఆ మీ అత్త మామ ఎటెళ్ళంట్ర అబ్బా
పొలాని కి వెళ్ళెళ్లారు
చేనుందా
ఉంది
ఎన్ని ఎకరాలు
అదే ఎకరమే ఉంది ఆ నువ్ ఎటెళ్తున్నావ్
నేను ఇంట్లోనే ఉంటా హౌస్ వైఫ్ అప్పుడప్పుడు తోటరేడానికి వెళ్తా
ఉహు హూ అన్నేటు పోయిండు
ఏమో పనికి వెళ్ళిండు చేని పని చేస్తాడు
హ్మ్ పిల్లలు స్కూల్కి వెళ్లారా ఊహూ
ఆ వెళ్ళాడు రా ఒకడేమో సెకండ్ క్లాస్ వాడికంటే కంటే చిన్నోడు ఫస్ట్ క్లాస్
ఆ ముగ్గురు వెళ్తున్నారా ఏ స్కూల్
మా తెల్లనే ఉంటది హలో
ఆ చెప్పబ్బా ఆ
మీది డిస్టిక్ ఏంటారా మావోబాది ఆ
ఆ అవునబ్బా
అబ్బా నీకు బిర్యానీ వండడం వచ్చా
బిర్యానీ వండడం మా ఆ వచ్చు
ఎలా చేస్తారు అక్క అబ్బా ఎలా చేస్తరు
ఎప్పుడు చేయలేదా అబ్బా నువ్వు
మాకు రాదబ్బా నేను బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటా అబ్బా ఎలా చేస్తారో చెప్పావా అబ్బా అబ్బా మీరు జొన్న రోట్టెలు బాగా చేస్తారు కదా ఎలా చేస్తార అబ్బా
జొన్న రొట్టె ఏముంది జొన్నలు బియ్యం పెట్టి పిండి పట్టించుకురావాలి పిండి పట్టించుకొని వేడినీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్లు పెట్టుకొని మనకు ఎంత కావాలో అంత పిండి తీసుకోవాలి తీసుకొని దాన్ని కలిపి హ్మ్ ఒక పేపర్ మీ ఒక కాగితం మీద
ఆర
చేయాలి అక్కడ దో పెంక పెట్టేసి
అంటే గోధుమ్ మన గోధుమ పిండీ రొట్టె చేస్తున్నట్ట
ఆ గోదిమపిండీ గాని దీన్ని వేడి నీళ్లలో కలపాలి ఈ పిండిని
ఆహా
హ్మ్
మీ ఊర్లో మటన్ బాగా దొరికిద్ది అబ్బా మీ ఊర్లో మటన్ ఫ్రెష్ మటన్ దొరికిద్దా
ఆ
రేపు ఉగాదికి కావాలి మాకు అబ్బా మీరు ఉగాది పండగ జరుపు జరుపుకుంటారా ఎలాగబ్బా ఎలా జరుపు కుంటారు మీరు అంటే స్పెషల్ స్పెషల్ అయిన ఏనా స్పెషల్ ఏనా వండుకుంటారా
సా మేము ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తాం ఉగాది పచ్చడి
బొబ్బట్లు చెయ్యారా
ఆ చేసే వాళ్ళు అందరు చేస్తారు గాని మేము ఒక ఊజ ఉగాది పచ్చడే చేస్తాం అబ్బా
ఉగాది పచ్చడ చేయ రమ్మా
ఏముందబ్బ ఉగాది పచ్చడి చేయడం
ఎలా ఎలా ఎలా చేస్తార అబ్బా నేను ఇప్పుడు చేయలేదు ఈసారి చేద్దాం అనుకుంటున్నా ఎలా చేస్తార అబ్బా మా పిల్లలు అడుగుతున్నారు
అవునా
ఆ
ఏ మామిడి మామిడికాయ ఉంటాది కదా హ్మ్ మామిడి ముక్కలు ఇకా వేపకులు
వేపాకున్నా వేపాకు పూలా
పూలు ఆ ఇంకా చింతపండు
ఆ
అవి ఇంకా అవి పెట్టి చేస్తారబ్బా
అందులో కొంచెం పులుసు పోయారా అబ్బా
అదే చింతాపండు ఉందిగా ఉందిగా పులుసు
ఆ చింతపండు పులుసు అందులో కొంచెం కారం పెడుతారు అనుకుంటా కదా
తరు
అదే నేను ఒకసారి టీవీ లో చదివిన చూస్
ఎప్పుడు చేయ్ ఎప్పుడు చేయలేదా అబ్బా
బా మా పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దగైన్రూ అడుగుతున్నారు
రేపు ఉగాదికి చేయండి!
అబ్బా మాకు కొంచెం పంపిస్తావా అబ్బా చేసి
పంపిస్తా ఉ
చెప్పారా కర్ణ
ఆ అబ్బా చెప్పబ్
ఆ చెప్
ఆ
అబ్బా మిడికొస్తా ఎట్లా ఒవాల అబ్బా
మీ మీది ఎక్కడ అబ్బా
మాది ఇక్కడే డోర్నకలు
డోర్నకల్ లో ఆటో ఎక్కి ఇక్కడ బట్ట్ తండ కడ రం అంటి
ఏ వెన్నారం బట్
ఆ వెన్నరం ఆ వెన్నారం పెడతనండి ఒక యాభై రూపాయలు ఛార్జ్ అయ్యింది ఆ
బండి ఏసుకోని వస్తా అబ్బా మా ఆయన ది వుంది నాకు రాదు మా ఆయన నినే ఎదా
మీరు అన్ మీరు అన్నయ్య ఇద్దరు రండి పిల్లల్ని కూడా తీసు కరండి అవో రండి అబ్బా అ మా బాబాయ్ ఉన్నాడు నా పక్కన
గంధమ్
బాబాయ్ గొంతు ఏం చేద్దును
పా ఇయ్యది డిడిరేకుల ఆ చెప్పు అబ్బా ఆ
సరే సరే అబ్బా మే అద్దెకే నేను వస్తా ఏంటి అబ్బా ఉ మాకు రెండు కేజీ మాకు ఒక రెండు కేజీలు కా
అంతా మనం అడు కోము అబ్బా అబ్బా ను నువ్వు అన్నయ్య ముగ్గురు పిల్లలు మీరు అందరు కలిసి రండి అన్నయ్య ఎప్పటికీ జాబ్ తొ
సరే సరే అబ్బా మీరు కూడా మా ఇంటికి శ్రీరామనవమికి రండి,
ఆ సరే అబ్బా వస్తాం
సరే సరే అబ్బా
అ